హలో చెప్పండి హలో చెప్పండి ఎలా తిన్నారాండి
ఆ బాగున్నా అండి మీరు బాగున్నారా
ఏం చేస్తున్నారు
ఏమిలేదండి ఇప్పుడే తిన్నారు మీరు తిన్నారా
లేదండి మేము ఫాస్టింగ్ ఉన్నామండి
అవునా ఓకే ఓకే అండి ఇంకా ఏం చేస్తున్నరండి
మేము ఇప్పుడు స్కూల్లో ఉన్నాం ప్రజెంట్ మేము ఆఫ్ టైమ్ స్కూల్స్ కదండి మీ మాకు టీచర్స్ కి వర్క్ వర్క్స్ ఉన్నాయండి
ఓకే మీరు టీచర్ అయితే ఆహా ఓకే ఏ సబ్జెట్టీ చేస్తారండి
ఆ అసలు మదర్ టీచర్ నండి
ఆహా ఓకే అంటే అన్నీ సబ్జెక్ట్స్ కవరే తేయ్
ఎస్ ఎస్ అండి అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేస్తాను
ఆహాఓకే
ఇంకా చెప్పు చెప్పండి ఇంకా మీకు చదువు ఇంకా విశేష చాలేంటి మీర ఏం చేస్తున్నారు
నేను ప్రెజెంట్ అయితే స్టూడెంట్ అండి పీజీ చేసుకుంటున్నాను
ఓకే ఓకే ఇంకా స్టడీ పర్పస్ గా మీ ఉద్దేశం ఇస్తంమెంటండి ఈ జనరేషన్ లో చదువు అనేది ముఖ్యమా ముఖ్యం కాదా
చదువు అనేది అయితే నా దృష్టి నుంచి అయితే చాలా ముఖ్యం అనుకుంటున్నా ఎందుకు కంటే ఇప్పట్లో చదువు లేకపో పోతి మాత్రం ఏం చేయలేం ఒకప్పుడు చదువు ఉన్న లే లేకున్నా మామూలు చిన్నప్పటి ఉద్యోగాలు చేసేదనా ఈయన ఇంటిని సాగలించేది ఇప్పుడు అలా లేదండి ఎక్కడన్నా చూసిన మీకు స్టడీ బట్టే జాబ్స్
ఓ ఏ పని చేయాలనా అవునండి స్టడీ మాత్రం చాలా ము ముఖ్యము ఈ జనరేషన్స్ లో ఇప్పుడు ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్ కి కూడా కంపల్సరీ బాగా స్ట్రిక్ట్లీ మా మార్క్స్ అలో చేస్తున్నారు చదువు మెయిన్ థింగ్స్ అదే మ్యారేజ్ అయినా పర్వాలేదు కాకపోయినా పర్వాలేదు ఏజ్ అయినా పర్వాలేదు స్టడీ మాత్రం కంపల్సరీ కొనసాగించాలి ఈ జనరేషన్లో మనం ముందుకు వెళ్ళాలంటే స్టడీ బాగా చేసుకోవాలి మనకి ఇప్పుడు ఏమంటారు బయట వాతావరణం గురించి కూడా తెలియాలి ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ గురించి కూడా అలా స్టడీ కూడా చేసుకోవాల్సి వస్తది మనకు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత త బిఫోర్ మ్యారేజ్ తర్వాత సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తది మేడం మన ఏ ఒక జాబ్ చేయాలనుకుంటే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాలి మనం కానీ అది చూసుకుంటూ కూడా మనం స్టడీ కొనసాగిస్తేనే మన లైఫ్ అనేది సెటిల్ అవుతు
అవును ఒక ఒక విధంగా వర్కౌట్ అవుతుది మన లైఫ్ కూడా ఎప్పుడు నాకు తెలిసి మే పెళ్లయిన వాళ్ళకి బెస్ట్ అంటే ఇప్పుడు మీరు చేసే టీచింగ్ ఫీల్డ్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఆ అంతంత చదువుకుని ఉంటే పిల్లలకి చదువు చెప్పొచ్చు ఇంటి పనులతో పాటు స్కూల్లో కూడా మ పని చేసుకోవచ్చు ఆఫీస్ వర్కు అం వాళ్ళకి కుదరదు ఎందుకంటే అక్కడ వాళ్లకి షిఫ్టులు ఉంటాయి ఏ టైమ్ నుంచి ఏ టైం వరకుంటదొ తెలవదు ప్లస్ ఆఫీస్ వర్క్ అన్నా దూరం కెళ్లి చేసు కోవాలి టీచింగ్ అంటే మనం
ఆ చేసుకోవచ్చు ఆ చాలా మంది ఇక చాయి చేసుకుంట తప్పదు కదా మ్యారేజ్ తర్వాత అన్ని ఒక థింకింగ్ తోనే వాళ్ళు జాయిన్ అవుతారు కని ఒకవేళ వాళ్ళు ఆఫీస్ వర్క్ చేసుకోవాలన్నా అక్కడ ఫ్యామిలీ ఎవరన్నా చూస్ డానికి ఉంటే ఇబ్బంది ఏం అవ్వదు ఓన్లీ ఇండివిజువల్ గా ఉన్న వాళ లైతే చాలా ఫేసింగ్ చేయాల్సి వస్తది పిల్లలని చూసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు సో అలా ఫేస్ చేయాల్సివస్సది అదే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మేబీ ముందుకు వెళ్ళొచ్చు లేకపోతే చాలా ప్రాబ్లమ్స్. ఫేస్ చేేయాల్సి వస్తది మేడం ఇప్పుడు మా స్కూల్ లో కూడా చాలా మంది ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ గవర్నమెంట్ టీచర్ జాబ్ చేస్తారు పిల్లల్ని ఇక్కడే చూసుకోవడానికి చాలా కేరింగ్ గా చూసుకోమని చెప్తూ వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటాది సో పేరెంట్స్ వచ్చే వరకు కూడా మేము. పిల్లలన్ చాలా కేరింగ్ గా పంపించాల్సి వస్తది మాకు వాళ్ళు ఫైవ్ వరకు వస్తరు గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళు. సో అలా మేము వాళ్ళ కోసం ఇక్కడ వే చేయాల్సి వస్తది మేడం అలా చాలా ఫేసింగ్ చేస్తారు ఇద్దరు హస్బెండ్ డ్ అండ్ వైఫ్ జాబ్ చేస్తే పేరెంట్స్ చూక లేకపోతే వాళ్లు రిక్వెస్ట్ చేస్తారన్నట్టు మాకు కాల్ చేసి మేడం కొంచమేమిలా మ్మ హెల్త్ బా లేకపోయినా చూసుకోండి మెడిసన్ వేసుకోండి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అనేసి ఇలా చెప్తారు అన్నట్టు ఇలా
అవున అవునండి ఇప్పుడున్న జనరేషన్ షన్ ఖర్చులకి ఒకరి సంపాదన అయితే అసలు సరిపోదు ఇంకొకరు ఉంటే మాత్రమే ఇ ఇల్ అది ఒక పిల్లల్ని కనేసి ఇంకా చదివిపించడానికి అయినా సరే మనం అప్పుడు చదివితే పేరెంట్స్ కి ఎవ్వరికి ఏం తెలవదు అప్ ఇగ ఏమన్నా అంటే ట్యూషన్స్ ఉంటే మాత్రం పైసలైతే బా
బాగా ఇంకాం పం చదివిపించుకోవచ్చు అవునండి మిగిలిపోతాయి మనకు సేవింగ్స్ అనేవి చేసు కోవచ్చు స్టడీ వస్తే అది పిల్లలకి వేరే వాళ్ళని పంపించకుండా ఇంట్లోనే జాగ్రత్త ప కని చదిపించుకోవచ్చండి ఇంకా మీెన్ ఫ్యూచర్ ఏంటండి పీజీ ఆఫ్టర్ ఏం చేయ్యాలనుకుంటున్నారు
అంటే మంచి ఎంఎన్సీ కంపెనీ లో జాబ్ చేయాలందండి
ఓకే ఓకే చె సక్సెస్ఫుల్ అవుతారండి మీరు హార్డ్ వర్క్ చేస్త స
అదే కోరుకుంటున్నాను నేను కూడా దేవుడికి ఎట్లయినా సరే సక్సెస్ కావాలి మంచి ప్యాకేజ్ ఇన్కమ్ శాలరీ రావాలి అది ఎక్కడైనా పర్లేదు అని అది అనుకుంటున్నా లేకపోతే టీచింగ్ ఫీల్డ్ అయినా వెళ్దాం అను
ఆ ఓకే రెండు బెస్ట్ స్టడీ మొత్తం కనబట్ అయితే ఏదో చయి
అవును చేసుకోవచ్చు ఎందుకంటే మ ఇప్పుడు నేను కూడా మ్యారిడ్ కాబట్టి నాకు కూడా కన్వీనియంట్ ఉండాలి గాన మళ్ళ పిల్లలు అవి అంటే రెండు ఏ కోలి ఇల్ చూసుకోవాలి పిల్లలు చేసుకోవాలి పసిన స్టడీ చేసుకోవాలి అలా అలా అనేస్తున్నా నేను కూడా
అదే పీజీ కంప్లీట్ అయిన తర్వాత చాయిస్ మనది ఇష్టాం ఇంకా ఇంకా ఏదనా ముందుకు వెళ్ళొచ్చు ఏదైనా చేయగ చేయ్యగలం అనే ఒక హోప్ ఉంటుంది అంతే ఇంకా మనకి అప్పటి వరకయితే కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సింది ఇగా తప్పదు అదే ఓకే
ఇంకాముంది ఇప్పుడుేను చేసే సబ్జెక్ట్కి నా గవర్నమెంటజాబ్స్ కూడా రాయచ్చు కాపోతే ఇంకా కొంచెం కష్టపడాలి ఊ
టీటి బాగుంది కదా ప్రతి ఒక్క దాంట్లో కాంపిటీషన్ బాగుంది ఎస్స ఈవెన్ ఎస్సీ బి ఇగ ఓసి వాళ్ళకైతే ఇక జాబ్ వాళ్ళకైతే జాబ్ రావడం కష్టంగా ఉంది కాంపిటేష నికనిస్తుంది రిజర్వేషన్స్ అయిపోంది ఎస్సి ఎస్టీ వాళ్ళకి ప్రిపరేషన్ ఎక్కువ వాళ్ళకి తక్కువ మార్క్ వచ్చిస్తే జాబ్ వచ్చేస్తుంది వాళ్ళకి సో బిఎస్సి మన వాళ్ళకి ఆ జాబ్స్ రావాలంటే చాలా హార్డ్ వర్క్
అవును చాలా హార్డ్ వర్క్చెయ్యాలి
అలా ఉందాసలు అక్ అసలు కైతే అలా చేయకూడదు అసలు జాబ్ అనేది అందరికి ఈక్వల్ గా పెడు
అవును ఎకులు కొట్టాలి అసలు తప్పు చేస్తారు వాళ్ళు అట్లా చేస్తే ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉన్నా లేకున్నా అందరికి జాబ్స్ వస్తున్నాయి ఎస్సఎస్టి వాళ్ళకి
ఉండిపోతున్నారు అసలు
ఇలా అవుతుంద
ఆ రిజర్వేషన్ వల్ల ఆ ఎంత చదివిన చదువకున్నా కూడా వాళ్ళకి ఒక అంటే ఏమంటారు వాళ్ళకంటు ఒక టాలెంట్ లో
పోతుంది ఇరా అరే పోతుంది ఎంత హార్డ్ వర్క్ చేస్ నా రావట్లేదన్. అనేసి లైట్ లైట్ తీసుకోవడం, ప్రైవేట్ జాబ్ చేస్ కోవడం. ఇగ కంటిన్యూ ఏదో గడవాళనేసి వాళ్ళు ఇగ వేరే వేరు ట్రై చేస్తున్నారు స్టడీ పర్పస్ నీ వదిలేసి ఇంకా. అలా జ
అందరు అదే హోప్ వదులుకుంటున్నారు ఇగా ఆశవదులుకుంటూ చదువు మీద, ఎంత చదివిన ఏం లాభం. రిజర్వేషన్ కోటనీ. ఇప్పుడు నేను కూడా అంటే ఇగా అదీ రీసెంట్లీ రాశాను ఒక సిక్స్ మంత్స్ బా బ్యాక్. ఒక ఎగ్జాము. అందులో నాక్ తెల్సిన ఫ్రెండ్స్ ఎస్సీ ఫ్రెండ్స్, ఎస్సీ ఎస్టీ ఫ్రెండ్సు. వాళ్ళు జస్ట్ వన్ టు మార్క్స్ వచ్ చ్చయి అయిన వాళ్ళు క్యాపబుల్ అయ్యారు. మాకేంటిదంటే మాక్సిమం పాస్ మార్క్ ర్క్స్ రావాలి వస్తనే గానీ మీక్ సీటు రాదు. అసలు నేన్ చూసి షాక్ వన్ టూ మార్క్స్. ఔట్ ఆఫ్ హండ్రెడ్ కీ వన్ టూ మార్క్స్ కి ఎవరైనా పాస్ అయితరా. ఇప్పుడు మీరే చెప్ ప్పండి మినిమం బేసిక. ట్వంటీ ఫైవ్ టు థర్టీ మార్క్స్ అన్నా ఉండాలి పాస్ కావడానికి. హూ అలా చెప్తేనే కదా వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు. ఇప్పుడు ఐ సి ఎస్ సీ వాళ్ వాళ్ళకి ఎట్లా అంటే మాకేంటి రిజర్వేషన్ ఉంది చదివిన చదువుకున్నా ఒకటే. అలాంటి వాళ్ళకి రేప్ జాబులు ఇస్తే వాళ్ళ కేం తెల్వదు. ఎలా ముంగటికి సాగుతారు వాళ్ళు. ఎలా డెవలప్ చేస్తరూ. ఒక ఫీల్డ్ ఇస్తే. అదే వాళ్ళు మెడికల్ ఫీల్డ్ కి ఎళ్తే వాడొక ఇంజె జ్క్షన్ ఎలా ఎయ్యాలో తెల్వదూ. ఆ డిసీజ్ కి ఎలా క్యూర్ చేయాలో తెల్వదు. ఎలా చేస్తడు వాడ అప్పుడు దాన్ని. అదేం వాళ్ళు చూస్తలేరు ఎందుకంటే మా వోళ్ళకి మాకు ఉద్యోగాలు ఇస్తలేరూ, మాకు ఉద్యోగాలు కావాలి, అదే గొడవబడతారు గానీ. మంచిగ చదివి మార్క్స్ కొడితే వాళ్ళ కూడ ఒస్త అంతే కదా. అసలు ఈ రిజర్వేషన్ లేక్ కుండా మంచిగ్ చదివేటోళ్ళకే సిట్లు ఇస్తారా అం
ఉమ్ కష్టపడి చదువుతారు, కంపల్సరీ జాబ్.
లేదు ఇప్పుడు మొత్తం ఎట్లా అంటే, తిండి మొత్తం కలిపి వాళ్ళకి నోట్ ట్లో పెడ్త్ నిర్మల కేందంటే సపరేట్గా మీదే వండు
మీర్ తినండి మనం ఆ అలానే చేస్తున్నారు ఇప్పుడు.
చాలా గొడవలు కూడా అట్లనే బాగా గొడవలువుతున్నాయి ఏమంటే మా ఒకప్పట్లో మామ్ మా కంటు గుర్తింపు లేదు. ఏమంటే గుర్తింపు లేదంటే ఎవ్వరిదోకసరి గుర్తింపు రాదు కష్టపడేమ చె అప్పుడు నీ నీకంట నీ గుర్తింపు వస్తుది తీసి ఇచ్చేదానికి అదేమన్న తిండి ఆ లేకాపోతే ఇప్పుడు
అదే కదా అదే కష్టపడ అదే ఆలోచిస్తలేను ఇప్పుడు అసలు
అట్లుంది జనరషన్ చాల త తక్కువ ఏంటంటే కొంతమంది ఎలా అంటే ఓకే టాలెంటెడ్గా ఉన్నారు. కాకపోతే వాళ్ళకి వస్తలేవు కొంచం టాలెంట్ లేకుండా రిజర్వేషన్ ఉంది మాక్ మనీ ఉన్నాయి మాకేంటి దీ మేం తీసుకుంటాం ఇప్పుడు మన గ్రూప్ ఎగ్జామ్స్ అంతేనండి ఆ ఏజ్ దానికి రాదు రాయమన్నాలే కానిస్టేబుల్ ఇలా ఏం రాద్దామన్నా కొంతమంది డబ్బులు ఉన్నవల్లెంటంటే టె డబ్బులు పెట్టేసి కొనుక్కుంట రూ లేని వళ్ళ కఅప్పట్ అయిపోతున్నారు దానికయితే అసలు మార్క్స్ వస్తున్నా కూడా వేస్టు స్టు వాళ్ళు ఇట్లా ఉంటే మన కమిషన్ కిందకి డబ్బులు కడుతున్నారు టూ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ సీట్ వచ్చినా వేస్ట్ వాళ్ళకి
అన్ని వాళ్లవే చేయకూడదు అసలు అయితే గవర్నమెంట్ ఖాతలు మొత్తం తప్పు ఇదే ఎంత
పోయారు.
అదే కదా ఎంత మంది చదివి ఎన్నో పోరాటాలు చేసినా ఏం చేసినా ఆ రూల్స్ మాత్రం మరాచ్చు మార్చ్
అసలు హాస్టర్లే యాక్చువల్ గా ఎంట్రన్స్ రా తోటి మంచి మార్క్స్ వస్తే కం కంపల్సరీ ఫ్రీ సీట్ ఇప్పుడు ఏంటిదంటె మేనేజ్మెంట్ కొత్త అని ఇది అని ఆఫీస్ అని ఇప్పుడు నేను కూడా అంతే నా అలాట్మెంట్ సీట్ ఫ్రీ సీట్ వద్ వచ్చింది కానీ ఫిఫ్ పర్సెంట్ ఫీ పే చేస స్తున్న అంటే ఇప్పుడు నాకు సీట్ రాకపోతే లక్ష రూపా లో సీట్ వచ్చింది కాబట్టి యాభై తక్కువ చేసి ఇప్పుడు యాభై వేలు కట్ సంవత్సరానికి మళ్ళీ స్కాలర్షిప్ అంటున్నారు స్కాలర్షిప్ కూడా వస్తలేదు స్కాలర్షిప్ పైసలు కూడా విలువ తీసుకుంటు
ఆ అలా చేసుకుంట తప్పు కదా మరి
అడుగుతేనేమో ఏ కాలేజ అంతే మీరు చదివితే చదవండి లేకపోతే లేదు మీరు మీకోసం చదువుతున్నారా మాకోసం చదువుతున్నారని బెదిరిస్తున్నారు
అలాంటి వాటిని గవర్నమెంట్ అండి బ్యాన్ చెయ్యదు అది కాదు అదంతేగా నడుస్తుంది అంటే నడుస్తుంది అన్నట్టు ఉంటంది ఇంకా అంతే
మా ఇంట్లో వాళ్ళు అద అంత లక్ష లక్షలు పెట్టి అ చేసే కన్నా బిజినెస్ పెట్టుకుందాం రా అంటే ఇప్పుడు బిజినెస్ పెట్టేంత జల కాదు మనం మన తెసిన చిన్న చిన్న ఏదైనా చేసుకుంటూ పోతే చేస్తాం బిజినెస్ అంటే కనీసం నలుగురు ముగగురలను కల్పు తోడు ఒకరిమే ఏం పెడతాం అందుకే కొన్ చదు
ఆ సో అది కంపల్సరీ స్టడీ పర్పస్ గా బయటా గురించి తెలుసుకున్న తర్వాత ఏదో కొంత ప్రాక్టికల్స్ గా ఉ నాలెడ్జ్ ఉండాలి సో మనీ సేవింగ్ అనేది ఉంటే కొంచెం ఏదైనా ముందు కెల్లాచ్చు
అవును
అదే అండి ఆ ఓకే అండి మీరు కాల్ చేసినందుకు ధన్యవాదాలు
నచింది ఓకే థ్యాంక్ యూ సో మచ్